ఆ హు హలో
ఊ
హలో
హలో
ఓ
ఆ మహిత అయ మహిత అక్కడ అది సింబల్ పెట్టింది కదా నీ దానికి చూసా కామెంట్స్ లో నేను కూడా వావ్ అని పెడదాం అనుకున్నా కానీ ఎందుకు లే అూరు కయపోయా
బావ ఏమీ పెట్ల ఏదో పెట్టండి ఆది
నేను పెడదాం అను కొన్నాయని చెప్తాను నంది
అ
మొన్న ఎప్పుడే నీ షర్ట్ బుక్ చేసినప్పుడు బుక్ చేసా తెలుసా నా అది కూడా షర్ట్ నీది డిస్పాచ్ అయయింది నాది ఇంకా ప్యాక్ కూడా అవ్వాల
ఉ హు హు ఉహు హు హ్మ్ హ్మ్ హ్మ్
నా చిన్ని రోజావే ఉహు హుహు ఉహు మనీ వస్తే మేలు లేకపోతే కష్టం అయిపోతుంది
ఇష్టాలా అళ ఇబ్బంది ఇది అయిపోతనే మళ్ళీ మౌనికాకు మెసేజ్ జేస్తా మౌనికతో మాట్లాడుతారొండు పాపం మౌనిక మళ్ళీ ఏడి సస్తది ఏడుస్తది మళ్ళీ పాపం ఊ ఏమంటావు ఒక్కే జీవన్
సురేంద్ర బ్లాక్ గా ఉన్న సురేంద్ర మొహంంలో కల ఉంటుంది కదా
మాార్కిస్
నవు వాంగ
లేదాడ ఇంకంచెం లావ అయితే బాగుంటది
ఏం చేస్తున్నావు
హ్మ్ మించు మించు
ఏం చేస్తాన్నావు
హలో
హలో
ఓ
ఏం చేస్తాన్నా్
ఏం చేయాలా మౌనికని ఓకే అని పెట్టింది ఇప్పుడు పెట్టింది
ఈ చెత్తక కాదు నేను ఏందో చెప్పాలని మర్చిపో ఎగ సరే బాగా వచ్చింది కదా
యావో ఉమ్ బావుంది మరిజసా
నైట్ ఏమో
అ
రసం చేద్దామా
ఒకటను
వడియాాల ఏమన్నా తీసుకోరా తీసుకుొని తిందాం రసంలోకి
చికల్బడి
ఏదైనా టేస్ట్ ఉండాలి ఈ జగుతీ ఇంతే
చిక్కెల పొడి తర్వాత రసం తీసుకుొని ఉంటారు
నాకొద్దు అట్లా నాకు ఇష్టం
నీకు ఇష్టం అని ఎవరు అడిగినారు నాకు ఇష్టం వచి నటు చేయంటున్నా అది పికిలుతు నమ్లే ఎందుకా
పో పికెలుతే వదు అంటారు
నేనింతే హమ్ మా కడ లెక్కలు లేవు
ఏం చేసినవి డబ్బు అని తా
అంత అయింది కదా పికె విశ్వనాధ్ స్వామి
నా దగ్గురు ఉంది యష్ నావా
ఎప్పుడు నిన్న విషమాందా విషంది
నాలుగు వందలా
హమ్ నాకన్నా డబ్బులు తనే కదా చికెన్ తెచ్చిన నా కడ నా దగ్గర లేవు చికెన్ తెచ్చినాకోబీ ఇ గులిచిన
టమాట కొత్తిమీర
ఏంటిది హుమ్మ్ ఇరులక్క ముయ అ ఇ హలో
ఆ
ఆమ్ చస్తాడు
ఆజియోలో బట్టలు చూసి తన
అసైన్మెంట్ ఆపేయచ్చు కదా
నవ్వు విచ్చావా విచ్చావు కాళస ఫోన్లో చూసి ఇప్పుడు అవ్వదులే మళ్ళీ ఇస్తా మళ్ళీ తీస్తా కుట్ట
తీరితే ఓకే ఓకే స మీ డబ్బులో లేవు అంతా
షర్ట్ కి ఆల్ట్ డబ్బులు
డబ్బలు ఏదో కట్టాయిందం బట్ ఐ థింక్
ఏం డబ్బులు
ఇది ఎట్లా స హలో
ఎండి దే దేంట్లో కట్టైంది డబ్బులు
ఫోన్ పేలో రెండు వేలంది మూడు వేల రెండుందలు మూడు వేల రెండు వందలు పన్నెండు వందల ఎంతా
కట్అయిందా
ఆ కాద్ ఉండుడు మూడు వేల రెండు వందల పన్నెండు వందలు
మూడు వేల రెండు వందలు ప్లస్ పన్నెండు వందలు నాలుగు వెేల నాలుగు వందలు
నాలుగు వేల నాలుగు వందల్ హుమ్ సరిపోయిందిలే ఉండు నాలుగు నాలుగు వందల్ నీకో నాలుగు వందలు
ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఆ
హుమ్
ఫోర్ తౌసన్ ఎయిట్ హండ్రెడ్
హుమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఏ కదా లెక్కా
ప్లస్ చికెను
అయన్న లేడు హుమ్ నాలుగు మూడు యాభై హుమ్